హలో
హు బాగున్నాను మీరు బాగున్నర
హు బాగున్న తిన్నర
హు తిన్న మీరు తిన్నార
ఆ తినామండి
ఏం స్పెషల్ అన్నం చట్నీ
నాక దోశ వేసారు
అ
అ
హాస్టల్ల్లో ఉన్నారా
అవును
అ
హ
ట్రైనింగ్స్ వర్క్షాప్స్ ఏం జరగలేద
ట్రైనింగ్స్ ఇప్పుడు ఏం జరగలేదు ముందు అయిపోయినాయి వర్క్ షాప్ కూడ అ రీసెంట్ గా అయిపోయింది
అ
ఐ ఒ టి మీద
ఆ
ఇంకా ట్రైనింగ్ వచ్చేసి అంటే మా సెమ్ స్టార్ట్ అయినప్పుడు జరిగింది అ వచ్చేసి
బా చెప్పార
చెప్పారు మీరు అంటే మీరు కాలేజ్ లో నేను చెప్పలేద
మాకే ఫిఫటిన్ డేస్ అది ఎంబడడు వీల్ ఎస్ఏ చెప్పారు
ఆ
అంటే మేమే పే చేసాం అమౌంట్ ఇంకా విఎల్ఎస్ఏ జస్ట్ లాస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే చెప్పారు
బాగ చెప్పినార
అంటే అంత బేసిక్స్ లాగే చెప్పారు వీరిలాగ్ కోడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చేపిచ్చారు ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ తెచ్చే అంటే బాగుందనిపించింది
ఇంకన్ని గుర్తున్నాయా అప్పుడు చేసినవన్నీ
ఏదో టెన్ పర్సెంట్ అండి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటంది అది యాడ చేస్తాము
మ్ ఇంకేంటి విశేషాలు
ఇంకా ఏంబడేది బానే బాగానే చెప్పారు కైల్ సాఫ్ట్వేర్ లో కోడింగ్ రాసి ప్రోటీయస్ లో కనెక్ట్ చేసి దాంట్లో దంచడం ఎల అనేసి
మ్మ్
ఇంకా వర్క్ షాప్ లో కూడా బానే చెప్పారు
వర్క్షాప్ ఆన్లైన్ కూడా దాంట్లో లో కూడా బాగా చెప్తారు అంటే ఆర్డినోస్ ఎస్పి థర్టీ టూ యూజ్ చేసి
మ్మ్
ఎల్ఈడి క్లో చేయడం కానీ అంటే ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేయడం కానీ సెన్సార్ యూస్ చేస
మాకి ఎస్పి థర్టీ త్రీ ఎస్పి ఎయిట్ డబుల్ సిక్స్ అవి చెప్పారు అంటే ఇం ఈఎస్పి థర్టీ టూ నుంచి ఇంకా ఎక్కువ చెప్తారేమనుకుంటే జస్ట్ అట్లా అట్లా చెప్తున్నారు అంతే ఇంకా చెప్తుగా ఏం చెప్పండి వాళ్ళు జస్ట్ పిన్స్ట్ల
ఎస్ పి ఎట్ టు డబల్ సిక్స్ ఎట్రా
జ ఎస్ పి ఎయిట్ డబల్ సిక్స్ అం ఏం చెప్పలేదు ఈఎస్పి థర్టీ టూనే జస్ట్ పిన్స్ చెప్పారు దాని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తారు మరి అనుకున్నాం దాని గురించి చాలా ఉంటది కదా
యక్క
అంటే ఇప్పుడు అంతా అదే కదా యూస్ చేసేది ఇంకా కొద్దిగా ఎక్కువ చెప్తారని ఎక్స్పెక్ట్ చేసాం కానీ కొంచెం చెప్పారు ఉ
అంటే ఏమేం సెన్సార్స్ యూస్ చేసినారు మీరు
అల్ట్రాసౌనిక్ అయర్ సెన్సైర్ ఎల్డిఆరు సాయిల్ మొయిస్చర్ సెన్సర్ రెయిన్ సెన్సర్ అది మీరు
ఆల్మోస్ట్ అవే అంటే అల్ట్రాసోనిక్స్ సెన్సర్ డిహెచ్డి లెవెన్
ఆ డహేచ్టీ ఎలావెన్ టెంపరేచర్ మడితది కదా
ఆ అవును
ఉహుమ్ మీరు అన్లాక్ పని వచ్చేసారా డిజిటల్ సెన్సర్స్
ఏంది
సెన్సార్జ పైన మీరు అనలాగ్ లో వచ్చేసారా డిజిటల్ వచ్చేసారా అంటు
ఎ
ఆ
లో కాదా
ఆ అవును మ్మ్
ఎక్కడ
ఆ కొ కా అవునా
అదటే మన్ సువాల
ప్రాజెక్ట్ది బస్ మానిటరింగ్ చేద్దాం అనుకున్నాను అయివోటి బసి చస్తా
ఎలా వర్క్ చేసింది అంటే థీమ్ ఏందండి
అంటే ఇప్పుడు మేము కాలేజ్ ఎంట్రెన్స్ గేట్ ఉంటది కదా గేట్ అంటే లోపలికి వచ్చిన తర్వాత బస్సు అనేది సే సెన్సార్ ద్వారా సెన్స్ అవుతది
ఉంహు
లో మనకి ఫోన్ లోనే డిస్ప్లే డిస్ప్లే చూ చూపించేలాగా పెడతాము
ఎన్ని బస్సులు ఉన్నాయి ఎ బస్సులో వెళ్ళాయ్ అ నా
ఆ మరింకేటి ఏమన్న అంటే ఇప్పుడు ఒక బస్ ఏ ఉంటుంది అది మళ్ళీ అయినా రావచ్చు అప్పుడు కౌంట్ ఇక్కడ ఇంక్రీజ్ అట్లా ఉంటది కదా అంటే పర్టికులర్ బస్ అన్నట్టుగా వర్కాన్ చేస్తన్నమ్ క్యూఆర్ కో ఫుడ్బా ఉమ్ బండి
ఆ టెంపరేచర్ నీ కాదు టెంపరేచర్ ని బేస్ చేసుకొని ఫ్యాన్ అనేది కంట్రోల్ అయ్యేలాగ చేసాము టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫ్యాన్ అనేది ఫుల్ స్పీడ్ లో తిరగాలి మోడరేట్ గా ఉంటే ఫ్యాన్ కూడా కొంచెం మోడరేట్ గా టెంపర్ తప్ అప్పుడు ఫ్యాన్ అన్ని స్లోగా తిరగడానికి అది చేశాము ఉమ్
ఆటోమేటిక్ ఫ్యాన్ కంట్రోల్ ఆ
ఉమ్
ఉమ్
ఇప్పుడు మళ్ళీ మనం టెంపరేచర్ బట్టి స్పీడ్ పెట్టుకోవడము అట్లా ఉన్నప్పుడు అంటే కొ కొన్నిసార్లు మనం చేయాలినిపిదు కదా అందుకే ఆటోమేటిక్ గా అదే డిజైన్ చేసాలి
ఉమ్
ఆ
నాక్ చెప్పలేదు నువ్వు ఇందాక కు
అంటే మినీ ప్రాజెక్ట్ లాగానే జస్ట్ ఊరికే మీరు ప్రాక్టీస్ కోసం చేస్తున్నారా
మేం ప్రాక్టీస్ కోసం చేసాం ప్రాజెక్ట్ లాగా ఏం కాదు ఉమ్
ఏదో ఇప్పుడు మీనీ ప్రాజెక్ట్ ఏదో చేయాలంట కదా
ఆ చేయాలి అంటే మీకు చెప్నారా చేయమని
ఆ త్రీ టెన్ లోపు మినీ ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి అన్నారు
ఉమ్ మరి మీరు చేస్తున్నారా
అదే ప్రాసెసింగ్ లో ఉంది
మీకు మొన్న మొన్ననే జరిగి ఆ
ఉమ్
ఆ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగా ది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
ఆ చేశాము ఇగ పిండి వన్ టలు అవన్నీ చేస్తాం ఇంకా గుడికి పోయ ఇంటి గుడికి పోయి ముక్కోనీ రావడం అన్ తే అండి మాసైడు అంతెం జరగదు మీ సైడ్ బా
కా అంతగా ఏం జరగదు
మ్మ్ హ్
మెల్లిగా ఇంకా పండుగ రోజు అంతా స్వీట్స్ పం పిండి వంటలు అన్నీ చేసుకొని తింటరు మ్మ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండొచ్చు
ఆట అలా ఏం ఆడరా పండుగ స్పెషల్ గా
ఆహా అట్ల ఏం లేదు ఇప్పుడు ఏం జరగలేదు అంతగా
మా సైడు ఏమో జస్ట్ ఊర్కే అట్లా
ఆ అదే అప్పుడు ఆడుతా ఉన్నా రూ బాగుంటుంది కానీ ఇప్పుడు ఎవరు ఆడలా
మా సైడు ఇప్పుడు ఆడుతుంటారండి
ఆహ్
బాగుంటుంది
అంటే చిన్నపిల్లలు ఆడుతారా పెద్దోళ్ళు ఆడు
పెద్దవాళ్ళే ప్చ్ పందెం వేసు కొని ఆడుతా ఉంటారు
అంటే ఇంత నుంచి ఇంత దూరంలో ఇన్ని టైమ్స్ వేయాలని కదా
ఆ
ఏదో అప్పుడెప్పుడు అడ్నారు మా ఊర్లో మళ్ళీ ఇప్పుడు ఆడ్ను కూడా ఆడ్లే చాన్ రోజులయ్యింది అంటే సంవత్సరాలు అయిపోయింది
అదే పెరిగే కొద్ది ఇంకా పూర్వకాలం వన్నీ తగ్గించి తగ్గించేస్తున్నారు
మా కాలేజ్ లోకి రాకాస మూవీ టీమ్ వాళ్ళు వస్తున్నారు హుమ్
ఇంకో సైడ్ పిటీ వాళ్ళు వస్తన్నారంట కదా
గూడ వస్తున్నాడ
ఆ హుమ్ మ్యూజికల్ నే డిజె నైటు అన్నీ ఉంటాయ
ఆ వీళ్ళు సింగర్స్ వస్తున్నారు ఎవరెవరంటే సాగర్ లిప్సిక్ ఇంక ఇంకొక మానస శర్మ అంట కాదు కాదు ఇంకొకరు ఎవరో ఉన్నారు
హుమ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు
హుమ్ అవునండి చేయాలి
అవునులే ఎప్పుడో కద వచ్చేది ఫెస్టింగ్ ఎప్పుడు చదివే కాకుండా అట్లా ఎంజాయ్ చేయ్యాల
ఆవునవును
ఔటర్స్ ని కూడా అలవ్ చేస్తారా అండి మీ కాలేజ్ లో కి
ఆ వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇస్తారు దాంతో వాళ్ళు కాలేజ్ ఇట్లాలో ఉంటుంది ఇంక కాలేజీ లో ఉన్న వాళ్ళు అయితే ఐడి వేసుకొని పోవాలి ఇప్పుడు కాలేజ్ లో ఏమన్నా జరుగుతుందా ఫ్లాష్ మాబ్స్ ఉంటాయి నైట్ మ్యూజికల్ నైటు ఆ డిపార్ట్మెంట్ వైజు రేపు అనుకుంటా మళ్ళీ ఇంకొకటి అంటే ఏదో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఉందంట
ఆ
హ్మ్ ఇంకా తర్వాత వీళ్ళొస్తారు
ఎవరు
అత్తస మ్మ్ కాని దాని తర్వాత అందరు ఫొటోస్ తీసు ఇంకాంత
ఉమ్మ్ అదే రీల్స్ లో వస్తుండాయి ఇదే ఎగ్జిబిషన్ టైప్ ఎప్పుడో పెట్నారంట గదా
అవు ఈ సారి పెట్టారు ఇంకా బిర్యానీ కూడా ఉంది ఆ స్టల్స్ కూడ పేట్ ఆ పానీపూరి
ఉమ్మ్మ్
స్టాల్స్ కూడా పెట్టారు
ఆ సరే బాగా ఎంజాయ్ చేయండి మరి
ఉమ్మ్ సరే ఉమ్మ్ సరే బాయ్ మ్మ్ బాయ్